హలో అలో సిస్టర్
ఆ చెప్ పనిచేస్తే
అవున్నారా
బాగున్నా మీరు బాగున్నారా
ఆ బాగున్నా ఏం చేస్తున్నారు
మే ముందే ఏం లేదు మీరు
కాాలియా అండి మ్యారిడా
లేదు
ఇంట్లోనే ఉంటారా
అవునండి
ఊ హు ఆ ఖాళీయా అండి మ్యారీడ్ ఇంట్లోనే ఉంటాను ఆ అవునండి మ్ అమ్మాయి వాళ్లు గిట్లా బాగున్నారా ఏం చేస్తారు వాళ్ళు
బాగున్నారంండి ఫార్మింగే చేస్తారు
అవును
హ
ఇంకా పె ట్ ఉన్నా అంట అరి మీకు
ప్లనిింగ్సా
ఆ ఇప్పుడు ఉగాది ఉంది కదా మార్చ్ నైంటీన్ కి ప్లానింగ్ ఉన్నా ఏమైనా
ప్లానింగ్స్ అంటే ఏం లేవండి మా ఊర్లోనే జాతర జరుగుద్ది
అవునా ఏం చేతారంండి
ఉగాదికి నార్మల్ గా ఇక్కడ సత్తమ్మ జాతర అనేసి జరుగుద్ది మా దగ్గర మా విలేజ్ లో
అవునా ఉగాది అంటే ఓన్లీ ఉగాది రోజైనా
ఉగాది ఒక్క ఉగాదికే జరుగుద్ది ఎవ్రి ఉగాది ఉగాదికి జరుగుది త్రీ డస్ అలా జత
మీరేళ్తారా అండి జాతర దగ్గరికి
ఆ అళ్తాము ఉండ ఉమ్ అంటే ఒక్కో రోజు ఒక్కో స్పెషాలిటీ తోనీ జరుగుద్ది జాత
అంటే ఎన్నిడేస్ జరుగుతుంద్‌ జాతర
అ
ఫ్రీగసా అంట అంటే ఏమన్నా అక్కడ ఉత్సవాలు గట్లామన్నా జరుగుతాయా
అంటే ఉత్సవాలంటే ఇప్పుడు ఓ పారవ్య ఒళ్ళండేస్లో ఉండేటి కదండి రథం తిరగడం ఊ అట్లా అంటారు కదా రథాలు అలా ఒకటి క్రియేట్ చేసి ఫస్ట్ డే రోజు కాదు అది ఫస్‌ డే రోజు అయితే నార్మల్ గా అమ్మ వారికి టెంపుల్ ఓపెన్ చేశి అ క్లీన్ చేసి పూజలు చేయడము అలా జరుగుద్ది ఇంకా పండుగ రోజేమో అంటే నీచి గట్లా తింటారు కదా అనేసి క్కువైతే ఎల్రు వెళ్తారు కా కాకపోతే టెంపుల్ లోపటిక వెళ్లారు ఇంకా నెక్స్ట్ డే రోజు మా మన బండ్లు ఉంటాయి కదా
ఆ వెహికల్స్
ఆ వెహికల్స్ అయినా ఇక కార్లయినా ఎద్దులు ఉన్న వాళ్ళ ఎద్దులు పెద్దల బండి
ఆ
ఏ వెహికల్ ఉన్న వాళ్ళ ఆ వెహకిల్ తీసుకొని ఆ ఆరాధం తో పాటు రథం రెడీ చేసుకని చ్చి అమ్మవారి గుడి చుట్టూ తిప్ప తరు తెం తిప్పుతా ఉంటే రతంతో పాటు రా తనతో పాటు ఈ మన వెహికల్స్ గానీ ఏవైనా అవి కూడా తిరుగుతాయి
అవునా అవునా అండి మీరు వెళ్తారా అండి త్రీ డేస్ ఒక రోజు
నేను త్రీ డేస్ వెళ్ళానండి ఒక ఒకటే రోజు వె దా అంటగా వెకిల్ససన్ని తి తిరిగే రోజు ఊళ్లో చాలా వెహికల్స్ ఉంటాయి కదా ద మనం టెంపుల్ లోపలికి పోయి అంత ఉండదు చనాా క్రౌడ్ ఉంటది ఆ ఆ పబ్లిక్ బాగుంటది ఇంకా నార్మల్ గా వెహికిల్స్ అన్నీ ఊరు మొత్తం తిరుగుతాయి అడి వెహికకిల్స్ రథంంతో పాటు వక్ కెల్సు కూడా ఊరు మొత్తం తిరుగుతా అంటే ఇక అప్పుడు చూస్తాం
ఆ
నెక్స్ట్ డే రోజు వెళ్తాము
అవునా ఇంకా పండుగ రోజు ఇంకేం చేస్తారని ఇంకా ప్ల స్పెషల్ ఏమంటందా
ఇంకా స్పెషల్ అంటే ఉగాదికి ఏముంటదండి ఉగాది పచ్చడి ఉంటది ఆ ఇంకా భక్షలు స్వీట్ చేసుకుంటాం కదా
ఆ అవునా
మీ సైడ్
మా సైడ్ ఇక్కడ దగ్గరలోనే జాతర జరుగుందండి వీలుంటే వెళ్తాం లేకపోతే బెల్లం ఈ ఇంట్లోనే ఇ దగ్గరలో ఉంటాయా అండి ఒకటి టెంపులు
ఆహా
ఆ అక్కడికి వెళ్తాం టెంపుల్ కి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి దగ్గరలో ఉన్న వాటికెళ్తా ఇ పచ్చడి చేసుకొని ఇలానే చేసుకుంటాం మీరు చెప్పినట్టే చేసుకుంటామండి మేము కూడా
అ మొన్న హోలీ కంప్లీట్ అయింది కదా అది ఎట్లా చేసుకున్నారు
ఆ ఇక్కడ హోలీ అంటే కలర్స్ తోటి చుట్టుపక్కల ఉన్నవాళ్ళతోటి ఫ్రెండ్స్ తోటి ఇట్లా ఆడుకున్నామండి. మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. హోలీకి బానే సెలబ్రేట్ చేసుకున్నాము అండి
ఆహా
ఇంకా అండి మీరు ఇంక నెక్స్ట్ శ్రీరామనమి టెంపుల్ శ్రీరామనమి ఉన్నది కదా
ఆహా అర్ధం కాలేదండి
ఇక శ్రీరామనవమి ఉన్నది కదా
ఆ ఆ
శ్రీరామనవమి
ఆ శ్రీరామనవమి అవును రాములవారి టెంపుల్ కెళ్ తను
ఆ అవున మీ దగ్గరా జరుగుద బాగా
ఆ బానే జరుగుదీ రాములవారి కళ్యాణం జరుగుద్ది సాయంత్రము సేమింగా మనం పెళ్ళిళ్ళకి ఎట్లా